హలో
హలో హ్మ్
బాన్నావా అన్న
బాన్నా బుజ్జి మీర్ బాన్నారా
బాన్నామ్ అన్న ఏం చేస్తున్నార్ అందర్
మెట్లు ఎక్కి వాకింగ్ చేస్తున్నా
వాకింగ్
హూ
అన్ని గుడ్ హా గుడ్ హ్యాబిట్స్ కా ఫా అవుతానమ్ అన్న
ఇప్పటికే చాల ఏజ్ ఎక్కువైపోతున్నా పొట్ట ఎక్కువయితున్న
హు హుమ్ జిమ్ వొద్ జిమ్ముకు పోవచ్చు కదా
జిమ్ముకు పోయేంత లేదు నిద్దర సరిపోదు
అంతె మ ఆఫ్టర్నూన్ టూ నుంచి ఖాళీనే అంటారు కదా మీరు
ఆఫ్టర్నూన్ టూ నుంచి సెవెన్ వరకు నిద్రపోత సైలెంట్లో పెట్టేస్త
ఆ నైన్ మళ్ళీ పడుకునేది ఎప్పుడు
పన్నెండైతాది
ఇంకాడ నిద్రేడ పోలే కదా
ఈడ మేము వంట చేసుకొని తినేలకనే తొమ్మిదిన్నర తొమ్మిది అట్లా అయితది
సరే పదికి పనుకున్న
ఆ వాకింగ్ చేస్తూ తిన్నదర గల్ల కదా
ఆహా
రూమ్ క్లీన్ చేసుకోల్ల డస్ట్బిన్ అంతా ఏసి రావల్ల
ఓహో అట్లనా అందుకు టైం మార్చేసినావు
అటు ఉ మళ్ళీ ఇంగ మా పాపతో మాట్లాడంగా సరిపోతాది టైం
ఆ ఊ ఐతె ఊరికి పోయిన నిద్ర స్తుందా మధ్యాహ్నం
ఊరికి పోతే అసలు రాదు
ఊల్లే టై అప్పుడు రాదుమల్ల వా కొన్ని రోజుల్లో అలవాటైతుందా
అలవాటు అవుతుంది అక్క
అదే ఇట్లా మామూలుగా ఏదన్నా ఇదే అయితే అది కంటిన్యూ ఎవడన్నా మన మామూలుగా అయినా సండే టైమ్ లో పడుకుంటే నెక్ష్ట్ డే ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఆ టై లో
లేదు మనకు కంఫర్ట్ గా ఉంటేనే నేను ఇద్దరదు నాకు డిస్టబెన్స్
అంటే రూమ్ లో ఆఫ్టర్నూన్ ఎవరు ఉండారంటావా
ఆహా పొద్దున్నే వెళ్ళిపోతే అందరు పొద్దున్నే వెళ్ళిపోతే నేను ఒకడ్నే తప్ప ఎవరూ ఉండరు
ఊ
థాంక్యూ
ఓహో
ఈవినింగ్‌ వస్తారం
అందుకు మీకు నిద్ర సెట్ అయింది
ఆ
వచ్చినార మీ రూమ్మేట్స్
వచ్చినారు వచ్చినారు చికెన్ చేసే
ఫెస్టివల్ కు ఉండకుండా ఫెస్టివల్ కు పోయి ముందే వచ్చేసినారా
లేదు పస
మ్మ్ ఇంకేమన ఏం తిన్నావ్ ఈరోజు
చికెన్ చేసుకున్నాం బుజ్జి మీరు
మేము ఇది బెండకాయన్నం మేము సోమవారం చికెన్ తినం
మ్యాస్ ఎక్కువ రాల్లనా లెక్కలు
అట్లేం లా యాదో ఒ కూర ఉందిమి కంటే సోమవారం శనివారం అలా ఏమి లేదు
మనకు అస్సలు సంబంధం ఉండదు అట్లా వారాలు కష్టాలొచ్చినపుడు దేవున్ని ముక్కుతాం ఇంక మనం పని జరిగినంత వరకు మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తాం
ఆ అదే అక మాకి కదిరిపల్లో ఉంది నెలయింది తినక ఉగాది తర్వాతే తినేది మీక్లేదా
మాక్ నేను అట్లాడివి పట్టిచ్చుకోల
వెన్ విజేవాడవరు
లేదనుకో మాకు వెంటేశ్వర స్వామి
అయితే ఉండదులే బెదరుకొన్నం అట్టా మేము కొన్ని పాటి పెళ్ళి అయితే పాటించల్ల మేము
కష్టాలు వచ్చినపుడు మాత్రం పాటిస్థా
ఐన నీకల్లా దేవుడు బాని సపోర్ట్ చేస్ తనగ్
మనం మన పని చేసుకునేకే సరిపోతా అందుకు దేవుడు వీడేరో పని ఏంది పట్టించుకోడు అని చెప్పి ఇచ్చేసినాడు
మ్మ్ హు వంట చేస్తావు రా నువ్ రూమ్ లో
అస్సలు ఓన్లీ రైస్ కుక్కర్ లో మాత్రం రైస్
అదదే ఏమొచ్చమ్మ అంటే ఆ ఉడికి నీళ్ళు కాంచేది వచ్చు అన్నట్లు ఉంది.
ఏంట కర్రి గిర్రి అన్ని వాళ్లెం
బాగాయ్ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
అంతమన్నూరు పిల్లోల్లే ఇద్దరు మ్మ్
నీ ఏజ్ వాళ్ ఏనా ఏజ్ ఎక్కువ ఉండవాళ్ పిల్లోల్ల హు హ్మ్
ఒకర్ తక్కువ ఒకర్ ఎక్కువ
ఇం
వోడు థర్టీ ఫోర్ వోడ్ ట్వంటీ టూ వెజిటెబుల్స్ ఇడే పక్కన ఆ మార్కెట్ యా మార్కెట్ పోతాయి
మార్కెట్ పోతారా
హుమ్
ఎట్లా దాని కిఅందూర్ షేర్ చేసుకుంటారా లేకపోతే వీక్లీ ఒకర్ చేస్తారా
ఇం హ్ హా మంత్ అంత నేన్ బెట్టేస్తా
అ
మళ్ళీ నాకిస్తార్ వాల్ ఛార్జిల్
ఒక్కోర్ ఒ మంత్ పెడ్ తారా ఆహా అంటే ఖర్చు అంతా నువ్వే పెట్టేస్తావ మన్ తండ్రా
మంత్ అంతా
ఆది ఏదైనా సరే
ఏదైనా సరే
మ్మ్ అది మంచిది అది మంచిదే వీళ్ళు పెట్టినారు వాళ్ళు పెట్టినారని కన్ఫ్యూస్ లేకుండా,
ఇంక అంతేనా ఎలిపి కూడా రెండు వేలు లాస్ట్ రెండు వేలందిస్తున్నార్
అంతేనా అంటే బయట ఎక్కువ తింటారేమో కదా
లేదు లేదు వంటలు ఎక్కువ మధ్యాహ్నం చేస్తే ఆ, ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్సరంటే పొద్దున్నే చేసేస్తారు కర్రీ ఇప్పుడు పప్పు అనుకో
ఉమ్
నేను పొద్దునే బయట తినేస్తా టిఫిన్ పొద్దున్నే రైస్ ఐటం టిన్ టిఫిన్లు చేసేస్తే వీళ్ళు పొద్దున్న ఏం చేస్తారు రైస్ పెట్టుకొని పప్పు కాని అట్లా పప్పు చేసేస్తారు ఆ లేద్ లేదు యాడ పప్పు చేసేస్తారు
హ్మ్
పప్పు చేసేస్తే మధ్యాహ్నానికి ఈవినింగ్ కూడా ఉంటుంది కదా
ఆ అవును ఫ్రిజ్ ఉందా
లేద్ లేద్ లేదు యాడ
మళ్ళీ కర్రీ ఉంటుందా ఈ సీజన్ లో
ఈవినింగ్ వరకు ఎందుకు ఉండదు
కొన్నిసార్
పెళ్లి చేసేది పోయేదే పది గంటలకు పోతారు కదా
ఆహా ఒకే
పది గంటల నుంచి సిక్స్ అవర్స్ ఉండదా
ఉంటది ఉంటది మళ్ళీ ఆఫ్టర్నూన్ నువ్వు ఏమన్నా వేడి చేస్తావా
నేను వేడి ఏమి చేయను అట్లే తినేస్తాను పక్కన పెట్టేస్తాను ఈవనింగ్ వేడి చేస్తారు వాళ్లు
ఉహు
ఇంకా లేదంటే చిత్రాన్నం టేస్ట్ చేస్తారు
పొడి అన్ని అట్లా ఇండ్ల నుంచి తెచ్చు కుంటారా
ఆ అంతా ఇంటి నుంచే కారంపొడి కూడా
ఊరగాయలు
ఎక్కువ వంటలు చేస్తాం మత్తం కాబట్టి మీగులుతాయి
ఉమ్ కొనిస్ ఏం కర్రీ లేకున్నా వే వేడి వేడి అన్నంలో పొడి
ఆ
యూట్యూబ్ లలో చూపిస్తే నేను ఎప్పుడూ తినేది నీ నోడు గాని మీరు పొడి వేసుకొని ఉప్పు వేసుకొని తిన్న బాగుంటుంది
మ్
ట్రై చే అన్న ఒసారి
అ ట్రై చేస్తాలే సెండ్ చేయ్ అట్లా తెల్దు కదా వాళ్ళకి
ఏంది ఏం లే వేడి వేడి అన్నంలో ఉప్పు వేసుకోవాలా కొంచెం రవ మిరప్పొడి వేసుకొని నెయ్యి గాని నూనె గాని వేసుకొని తినేయడమే
హు హు
అంతే అవును గ్యాస్ ప్రాబ్లం ఎట్లందా మీకి
చిన్నది మాకు ఫైవ్ లీటర్సది ఉంది
ఇప్పుడు లేదు కదా త క్కువ ఉంది కదా గ్యాస్ చానా డిమాండ్ అయి
అది వీళ్ళు సృష్టిస్తునగ్ గ్యాస్ద్ ఏమి ఇండియాలో ఏమి కొరత లేదు కొద్దిగా హోల్ జ హోల్ చేసినార్ హోల్ చేయడం వల్ల రేట్లు అకాడమీనీ అంతా ఇచ్చసన్నారు ఆల్రెడీ మొన్న వచ్చింది మొత్తం ఫిఫ్టీ ఎయిట్ తనులు ఎంతో చ్చింది
మడ్ మూడు ట్యాంకర్స్ వచ్చినినయంట
మొత్తం అంతా వచ్చేసినది ఇల్లు ఇంకా సప్ ప్లై చేయడం లే అంత స్టేట్లకి
అదే అదే
హుం
ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో అవే హోటల్స్ వాళ్ళు బయట వండుతంటారే రీల్స్ యాడ చూసిన ఆవే వాళ్ళు పెద్ద ఇష్యూ చేస్తన్నారు దాన్ని
ఉమ్ కేయాయ తెలీదు
వాళ్ళ గ్యాస్ వేరే ఉంటుందంట కదా వాళ్ళ త
కమర్షియల్ కమర్షియల్ గ్యాస్ కమర్షియల్ అవి అవే కమర్షియల్ గ్యాస్లు కొద్దిగా ఆగినాయి అంతే వీళ్ళు మొత్తంమంతా హోల్ చేసినార అంట
ఆ అయిన కాస్ట్ కూడ పెరిగింది
కాస్ట్లు పెరిగినాయి కొంతమంది ఇవి నార్మల్ సిలిండర్లు కూడ వాడుతున్నారు రెస్టారెంట్ల
ఆ ఉ
చాల వేస్ట్ ఏ చేస్తనాం
ఉహు ఏం అట్లా దన్ కి దీనికి తేడ ఏమి ఉంటది
ఆ
దానికి ఆ సిలిండర్ కి కమర్షియల్ దానికి మనకి ఎంత తేడా ఉంటది
అది ఏంటే వాళ్ళు ఇప్పుడు కమర్షియల్ దానికి రెస్టారెంట్కి మాత్రమే సపరేట్ గ చేస్తారనమాట
ఉమ్
రెస్టారెంట్ లో చేయడం వల్ల వీళ్ళు యూజ్ఫుల్ కి ఇప్పుడు నార్మల్ సిలిండర్లు వాడినారు అనుకో ప్రతి దానికి ఇప్పుడు మనకు నార్మల్ పీపుల్స్ కి ఇబ్బంది అవుతుంది కదా
ఆ
ఎక్కువ వాడం ఇది చేయడం ఇంకా రేట్లు ఎక్కువ పెంచేస్తారున్నమాట కమర్షియల్ సిలిండర్ కి ఇంకా ఫైవ్ కేజెస్ ఎక్కువ ఉంటుంది దీనికి దానికి ఇప్పుడు మనకు వచ్చేఏన్ని నార్మల్ సిలిండర్ ఎన్ని కేజీ
ఫిఫ్టీన్ సిక్స్టీన్
వాళ్ళకి ట్వంటీ అట్లా వస్తాది సపరెట్ గా రెస్టారెంట్ వాట్ నేను వాడండి అని చెప్పి దానికేదో యూస్ఫుల్ పెట్టినట్టున్నారు
ఆహా అయి కాస్ట్ కూడా థౌజండ్స్ లో ఎక్కువ ఉంటుందంట కదా
అవును అది డిఫరెంట్ కేసెస్ ఎ కునేద
అవు
అదే అలా బయటికి
సరేనా
ఆ సరే